నాకు హెల్త్ ఉహూ లేదు లేదు కవే ఎంకోటివి నాకు థైరాయిడ్ ఉందికా
ఉ థైరాయిడ్ రోజు మార్నింగ్ టాబ్లెట్స్ వేసుకుంటున్నావా
హ అవును అక్క ఫిఫ్టీ ఎంజీ ఫస్ట్ సెవెన్టి ఫైవ్ ఉండే స్టార్టింగ్
ఊ
ఇప్పుడు ఫిఫ్టీ వచ్చింది ఫిఫ్టీ వచ్చి కూడా టూ త్రీ ఇయర్స్ అయింది ఇది నేను ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు వచ్చింది అనమాట
ఓకే
ఇంగ అప్పటి నుంచి టాబ్లెట్స్ మింగుతాన అక్క
నాకు థైరాయిడ్ ఉంది నేను కూడా పరీ గడపన టాబ్లెట్లు వేసుకునేదాన్ని ఇప్పుడు టెన్ టెన్ ఇయర్స్ కింద నాకు ఒకరు ఏం చెప్పారంటే ఆ టెన్ ఇయర్స్ కిందట నాకు థైరాయిడ్ ఉండేది
నాక
అ నేను కూడా ఫైవ్ రుఫ్ ఎంజీ ఏమో వేసుకునే దాన్ని టాబ్లెట్ రోజు పరిగడుపున కానీ నాకు వేరే వాళ్ళు ఏం చెప్పారంటే ఇంటర్నేష్ హోమియో హోమియోపతి ఉంది కదా హోమియో ని ఇంటర్నేషనల్ టీవీ యాడ్స్ చూస్త చూచావా అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళమని చెప్తే వేరే వాళ్లు అక్కడికి వెళ్తే ఇంకా నువ్వు లైఫ్ లాంగ్ ఈ ట్యాబ్లెట్ వేసుకోవాల్సిన పనిలేదు అదివి వాడికే అని అన్నారు
మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళినరా అక్క
ఆ నేను తిరు అక్కడ వెళ్ళాను ఉమ్ వెళ్ళి ఇంటర్నేషనల్ హోమ కేర్ లో వెళ్ళి అక్కడ చెప్పాను టెస్ట్ చేయిపించి కొన్ని బ్లడ్ టెస్ట్ చేయిపిచుకోని రమ్మన్నారు
హా
అది చె థైరాయిడ్ టెస్ట్ చేపిచుకొని వాళ్ళకి రిపోర్ట్ తీసుకెళ్ళాను వాళ్ళు ఏం చెప్ రంటే అక్కడ టూ ఇయర్స్ మెడిసిన్ చెప్పారు
హ
టూ ఇయర్స్ మెడిసిన్ చెప్పారు టూ ఇయర్స్ వాడితే ఇంగ నువ్వు లైఫ్లో థైరాయిడ్ టాబ్లెట్ వేసుకోను అవసరం లేదు మళ్ళీ థైరాయిడ్ తిరిగి రాదు అని చెప్పారు ఉమ్ నేను ఆ టూ ఇయర్స్ కంటిన్యూగా ఆ టాబ్లెట్స్ వాడాను హోమియోపతివి మరి నాకు ఇప్పటికీ థైరాయిడ్ అయితే లేదు
ఓహో
ఉమ్ వాళ్ళు కొంచెం థైరాయిడ్ కి పత్తెం చెప్తారు క్యాబేజు అట్లాంటివి తినకూడదని క్యాబేజ్ సీఫుడ్స్ అట్లాంటివి తినొదని అవి తినకుండా ఉంటే సాలు ఒక టూ ఇయర్స్
హుమ్ పీరియడ్ అవి కరెక్ట్గానే వస్తాయా అక్క పీరియడ్ అందు కరెక్ట్ గానే వస్తాయి అక్క ఇప్పుడు హోమియోపతి వాడిన తర్వాత
నాకు పీరియడు కరెక్ట్గా రాలేదుగానీ థైరాయిడ్ అయితే లేదని వచ్చిందిరా
నాకు ఈ టాబ్లెట్స్ యూస్ యూజ్ చేస్తున్నావు కదాక్క ఇప్పు ఇప్పుడు కాకో కుండ అంటే ఒక టూ త్రీ అంతే అనుకుంట అక్క టూ త్రీ ఇయర్స్ నుంచి పీరియడ్ కరెక్ట్గానే వస్తుంది కా ఈ మధ్యన బాగా కరెక్ట్ ట్ మంత్ మంత్ కరెక్ట్గా వస్తాది
ఒకే
ఆ అంటే ఏమంటే ఎవరికి చెప్పాలే పక్కన వాళ్ళకి ఇట్లా ఉంది అ ది దని
ఉమ్మ్
ఉమ్ అక్క వాళ్ళక్ అక్కకు తెలుసు అండ్ అ ఏం చెప్పిందంటే ఇట్లా ఫుడ్ కొంచెం తినకూడంది క్యాబేజీ అట్లాంటివి తినద్దు ఇంకా అందరూ సన్నగున్నవ్ నేను సన్నగనే ఉంటాక్క మామూల్గానే సన్నగఉంటా
ఉమ్
కానీ అందరూ సన్నగాయ్తునావ్ సన్నగాయ్తునవ్ అంటే అదొకటి అనిపి సంటది ఏమంటే వాళ్ళకి చెప్పలేం గదా మనకి ఈ సమస్యాని టాబ్లెట్స్ యూజ్ చేస్తాలక్క
అంటే ఫస్టే ఉన్నింది కదా ఉన్నప్పుడే లావు అయిపోయినా అనమాట ఇంక లావనేది ఆ తెలియకముందు అది ఇంకా తగ్గలేకపోయినా ఇంకా టాబ్లెట్స్ వాడిన తర్వాత ఇప్పు బ్లడ్ టెస్ట్ చేస్తే నాకు థైరాయిడ్ లేదనే వస్తది ఎందుకు మొన్న లావ అయితే తగ్గలేదురా అట్లే ఉన్నాను ఆ హెల్త్ అది బాగుంది ఏమ్ ను నొప్పులు లేవు ఏ ఏ ప్రాబ్లమ్స్ లేవు నువ్వు కూడా హోమియోపతికి వెళ్ళి ఇంటర్నేషనల్ హోమియోకేర్ అని కొట్టు గూగుల్లో లో చూపిస్త సారు నీక దగ్గర అనుకుంటే అక్కడికి వెళ్ళు
ఉం
అక్కడికెళ్ళి టూ ఇయర్స్ కోర్స్ వాడు నువ్వు లైఫ్లో ఈ మందులు ఈ ఈ ఇంగ్లీష్ మందులు లైఫ్ లాంగ్ వేస్త కోవాలా నువు థైరాయిడ్కి కానీ అక్కడికెళ్ళు నీకు టూ ఇయర్స్లో తగ్గిపోతుంది
వెళ్తా అక్క జుట్టు రాలిపోవడం అట్లా ఏమన్నా ఉంద అక్క
జుట్టు రాలిపోవడము అవన్నీ అవన్నీ ఇంకా సాధారణం గదరా అందర్కి జుట్టు రాళ్తుంటది మనకి బ్ల మనకి బ్లడ్ టెస్ట్ చేస్నప్పుడు థైరాయిడ్ ఉందా లేదా అనేది ఇంపార్టెంట్ గదా నువ్వు మందులు వేసుకుంటున్నావా లేదా అనేది ఇంపార్టెంట్ ఈ జుట్టు రాలడం అ అనేది మామూలులొల్లకి కూడా రాళ్తుంటది
ఏమో అక్క అందరు చెప్పడం అది
ఉ హుమ్ అదంతా తప్పుగాని నువ్వు టూ ఇయర్స్ సక్కగా కోర్స్ వాడు కోర్స్ వాడ్తేనే థైరయిడ్ టెస్టూ ఇంకా పది సంవత్సరాల్ తర్వాత అయినా చేయించుకోండి థైరాయిడ్ లేదనేవస్తుంది ఇప్పుడు నేన్ టెన్ఇయర్స్ అయింది
హూ హుమ్
నాకు ఇప్పటికీ మొన్న ప్రెగ్నెన్సీలో కూడా నాలుగైదు సార్లు థైరాయిడ్ టెస్ట్ చేశారు కదా ఎప్పుడు థైరాయిడ్ లేదు
ఆహో
ఉం నేను చాలా మందికి ఎవరైనా నాకు థైరాయిడ్ ఉందని చెప్తే చాలు వాళ్ళక్ అదే సజెషన్ జేస్తాను
కావున క్కువ సన్నగ్గూడా అయితారా అక్క థైరాయిడున్టే సన్నగూడా అయితార లావు అయితారని విన్నాను
హైపోథైరాయిడు ఆ హైపో థైరాయిడ్ అని రెండు రకాలు ఉంటాయి ఆ రెండ్రకాల్లో ఏది హార్మోన్స్ వల్ల వస్తుందనమాట అది ఇన్బ్యాలెన్స్ లావ్ అయ్యేది ఉంటది వెయిట్గెన్ అయిపోతరు ఇంకా సన్నగా అయ్యేది ఉంటది
నేను అప్పట్నుంచి వెయిట్ ఏమ్ తగ్గలక్క ముందున్నే వెయిటే ఉన్నా వెయిటెమ్ తగ్గల పెరగాలే అడిగి అడిగిన డాక్టర్ని అయితేనా ఇట్లా అందరు అట్లా అంటున్నారు సార్ అంటే ఏం లేదమా నువ్వు టాబ్లెట్స్ వాడుతున్నావు కాబట్టి నీకు ప్రభావం ఏం చూపు చెప్పి లేదు నువ్వు తగ్గలే పెరగలే అందుకే అని చెప్పినన్నాడ అయప్ప
హ నువ్ ఒక్కసారి వెళ్ళి హోమోకేర్కి వెళ్ళి కల్సుకో నీకే ఎందుకంటే నేనే ఉన్నా కదా ప్రత్యక్షంగా ఆ నాకి థైరాయిడ్ లేదు టెన్ ఇయర్స్ అయింది నే నా హోమియోపతి రెండెల్లు వాడ్ తెను ఇప్పటికి లేదు ఆ లేకపోతే నేను డైలీ లేస్తనే పరిగడుపున టాబ్లెట్లు లేసుకునే దాన్ని
పడగడపునే వేస్కోవాలాక్క
ఆ అల్లడ్తంటా టాబ్లెట్లు వేస్కోలేక రోజూ ఒక్కొక్సరి మర్చిపోతాం
మనం కక్ అది కాక మనం ఎక్కడన్నా పోయినా టాబ్లెట్ ట్లు తీసుకోవాలన్నా వాళ్ళు చూచే వాల్ల వాళ్ళ తప్పాలన్నా ఇది ఇవి అని సమస్య అట్లా చెప్పలేం అందరికి ఆడ చెప్తాము
ఆ
అ
మీకు ఖచ్చితంగా రిజల్ట్ ఉంటది హోమియోపతికి వెళ్
ఉ వెళ్త కంగరు ఏమ అయితే జుట్టు ఎక్కువ రాలిపోతుందని సన్నగయితున్నావ్ జుటు రాల్పత్ ఏమన్నా సమస్య వాళ్ళు మనకుండే సమస్య కంటే వాళ్ళు అంట అంటే ఇంకా బ్రెయిన్ లో టవిక సెమ్ ఇంకొంచెం ఫీలింగ్ నుచర్ లాగానే అనిపిస్థాంటది ఎందుకు వచ్చిందో ఇవి అందరు ఇట్లాంట అండి మనం నిజంగా సన్నగా అయిపోయినా కాకపోయినా మనం లోపల అనుకుంటాము అమ్మో సన్నగా అయి ఎతేన్నా నేవో సన్నగా అయితన్నవునేవు అని
అన్నీ పక్కన పెట్టు జనాలు అనే వాళ్ళు అంటనే ఉంటారు ఏం వాళ్ళకి జుట్టు రాలవా వాళ్ళు సన్నగారా ఏంది ఒ ఓ అవన్నీ పక్కన పెడితే మనకి థైరాయిడ్ అనేది పోగొట్టుకోవాలి
అవును కాది ఫస్ట్ నిజంగా నా లైఫ్ టై లో కూడా ఉండే ఫస్ట్ కోరిక అదే కా ఇవి లేకుండా ఉండాలి సమస్య అని
ఐతే నువ్వు ఖచ్చితంగా వెళ్ళు నువ్వు ఎప్పటికిీ అనుకుంటావు చూడు ఆ క్క చెప్పడం వల్ల నేను వెళ్ళాను తగ్గి దేందీ థైరాయిడ్ అనేది
ఇప్పుడు వచ్చి సిక్స్ ఇయర్స్ అయితంటంది నాకు ఇంటర్ లో అంటే సిక్స్ ఇయర్ లో సి సిక్స్ ఇయర్స్ లో నేను అంటే ఆరు నెలకు ఒకసారి టెస్ట్ చేయించుకోమన్నారుక్క
ఒ అవును
అరనెల కొక్సారి చేయిచ్చు ఉంటేనా నేను వెళ్ళినప్పుడల్లా అడుగుతా తెలిసా ఇళ ఇంట్లో పెళ్లి సంబంధాలు అంట అంటారు కదా భయం మై తంటది వాళ్ళకి చెప్పకుంటే ఎట్లా సమస్య ఉంటే పిల్లల గురించే భయపడతారు కదక ఫస్ట్ ఎవరైనా
అవునవును నువ్వు పెళ్ళి సంబంధం ఫిక్స్ అవ్వడానికన్న ముందు ఇక్కడికి వెళ్ళు
ఉ ఊ వెళ్తా అక్క వెళ్తా
ఉ
వేళ్లు ఖచ్చితంగా చాల్ చేసుకుంటే బెస్ట్
హ ఎక్కనాట
ఏంటికు టాబ్లెట్స్ ఇస్తారాక హోమియోపతి లో
హోమియోపతి లో మన చిన్నప్పుడు బ స్కూల్స్ లో ఇచ్చేవాళ్ళు కదా గుళ్లు చిన్న చిన్న వైట్ గుళ్ళు
హా
వైట్ కలర్వి తీయగా ఉంటాయి చప్పరించమని
ఆ అ అక్క అదోవి నులి పురుగులు చనిపోనీడానికి ఇస్తారు
ఆ అట్లా చప్పరిచ్చేటివే తిన్న తినక ముందు అరగంట తర్వాత తిన్నాక అరగంట తర్వాత వేసుకోమంటారు కదా
మ్
మ్ అలాంటిదే అలాంటి టాబ్లెట్స్ ఇచ్చేది
ఒకటి ఇస్తారా అక్కడైల్లీ
ఆ వాళ్ళు రోజు ఒక ఐదారు వేసుకోమంటారు మన డోస్ ని బట్టి మన థైరాయిడ్ ని బట్టి హ్మ్ మూడు పూట్ల వేసుకోవాలా రెండు పూట్ల వేసుకోవాలా అనేది చెప్తారు అంతే ఇది ఇంత చిన్న డబ్బాలలో పొడవు డబ్బాలు వస్తాయి కదా చిన్నవి
తాకా
ఆ డబ్బాలల్లో ఇస్తారు అవి ఒక నెలకి నెలకి రెండు నెలలు కట్టిస్తారు ఆ స్మూత్ లో నాలుగఐదు వేసుకునేది సప్పరిచ్చేది అంతే అద్ తినకముంద తిన్న తర్వాతన అర్ధగంట వెయిట్ చేయమని చెప్తారు నీళ్లు తాగకుండా ఆ ఒక అరగంట తర్వాత నీళ్ళు తాగొచ్చు తినొచ్చు అట్లా అనమాట ఎందుకంటే అవి ప పట్టాలి కదా మ మందులు వంటికి మ్ అట్లా చెప్తారు అంతే
ఇంకట్లా టూ ఇయర్స్ డైలీ వన్ అవగా మీరు
టూ ఇయర్స్ వన్నాను కంప్లీట్ గా పోతది థైరాయిడ్ అనేది
ఆహ
ఆ
ఇక మళ్ళీ మనం ట్యాబ్లెట్స్ మింగకపోయినా ఏం గాదు
ఏం కాదు
అవునా
ఉమ్ నువ్వు ఆ నువ్వు ఆరునెళ్ళకి ఒకసారి టెస్ట్ చేసుకో లేకపోతే సంవత్స త్సరానికి ఒకసారి టెస్ట్ చేసుకో నీకు థైరాయిడ్ లేదనే వస్తది
ఆహా
ఆ
వెళ్తా అక్క అయితే ఖచ్చితంగా చూసుకోవాలి అక్క ఆవిసెల్లు కూడా చెప్పండదాన్ని అక్క అవిసెలు ఏంటి చట్నీ వేసు కుందాం కదా పల్లీలు చెట్నీ పల్లీలు రా తెలవకారం తెలుసు కదక్క
ఆ ఆ పొడి పొడి
పొడి అట్లా చేసుకొని తినమనిండలేదక్క ఆ మా అమ్మ పనికి వెళ్ళి తెచ్చింది కానీ అట్లా లేవు ఆ
ఆ అవి ఏమి పత్యము ఉండాల్సిన అవసరంలే వాళ్ళు చెప్పినవి ఒక్కటే ఉండి రెండేళ్ళు ఉంటే చాలు
రెండు సంవత్సరాలకు
రెండు సంవత్సరాలే నాకైతే ఇచ్చినది
ఉ
మ్ టూ ఇయర్స్ కంటిన్యూగా కోర్స్ వన్నాను ఒక మూడు నెలలకు ఒకసారి నాలు నెల్లకు ఒకసారి రమ్మంటారు వాళ్ళు
మ్
మ్ వెళ్ళి తెచ్చుకోవడమే మామలుగాయితే ఇంటికే పంపిస్తారు మందులు
అవునా అడ్రస్ చెప్తే వాళ్ళ పంపిస్త
హ్మ్ పంపిస్తారు కొరియర్ చేస్తారు
ఉ హుమ్మ్ మీరేమున్నారక్కపత్యం
పత్యం వాళ్ళు చెప్పింది క్యాబేజ్ ఆ సి ఫుడ్స్ అవి తినొద్దు అన్నారు రా అప్పుడు